హలో గుడ్ ఈవనింగ్ సార్
గుడ్ ఈవినింగ్ చెప్పండి
అ
ఏమున్నది ఏం లేదు ఏం పని లేక ఈడ కూర్చున్నాం మీకేమన్న పని ఉందా చెప్పినారా
ఇప్పుడే తిన్నాం ఏమైనా స్టోరీస్ వచ్చా సార్ మీకు మీరు అవునా
పాపని
పడుకోలే ఇంకా పడుకుంటాని పడుకోబెట్టాలె హ్మ్ ఎక్క ఎక్కడ హైదరాబాద్ మీ సిటీ ఏంటి
అ మ
డిస్టర్బెన్స్ బాగున్నదండి మీ దగ్గర
హలో
ట్టని
హెయిర్ సౌండ్ వస్తుంద
హా
అయ్యో ఇప్పుడు
ఇజలే నార్మల్ ఎ మీరు ఏం జెస్ త్తరూ ఏ వరకు జెత్తారు కొంచెం వివరించండి మాకు
మీ దాంట్లో ఎవరైన ఎంప్లాయీస్ ఉన్నారా చెప్తాం
ఆ ఉన్నరు ఉన్నరు మాయన ప్రజెంట్ క మా ఆయన ప్రజెంట్ ఖాళీగనే ఉన్నడు చెత్తరంట వర్కేంటిది ఎట్ల చేయాలే ఏమి చెప్తే కొంచెం
ఆ ప్రైవేట్ లిమిటెడ్ ఎ
హ్మ్ హ్మ్
దాంట్లో ఇట్ల ఈవెంట్స్ ఉంటాయి కొన్ని ఆ వర్క్ పర్పస్ లో
ఉహ్మ
నమస్తే
అ
అంటే ఈ టైమ్ లో ఎక్కువ ఉంటాది అని చెప్పేసి కొత్త వెయిట్ తెలుసు అండి బోనస్ ఫైవ్ థౌసండ్ ఇస్త
అవునా
పర్సకి ఫై తౌసండ్
వస్తడాట మాబేడ వత్త అ జాయిన్ అయితే పెట్టుంటాయ ఏమన్నా
మీ హస్బెండ్ హార్డ్ వర్క్ ఏమన్నా చేస్తారా
దొంగ పెట్టాల ఆయన నీ
అ ఆ
కొంచెం బాగుంటే చాలు అగ్రికల్చర్
హా చెత్త చేత్త
చేసేదైనా తెప్పించేదైనా
చెత్తడు ఎతాడు
అంటే ఎక్కువ మోద ఓ బాగా లేదు నాకు ఎకర ఉన్నాది క బట్టి మామూలు చెత్ర అట్లా
ఆాహా
ఆ ఆ
పార్లే అంటే నా జోలికి
ఆ హ
అ స్టడీతో సంబంధం లేదు వాళ్ళకి అవసరం లేదు
ఆ
మ్మ్ మనక్కూడా నాలెడ్జ్ ఉంటది నాలెడ్జ్ లోనే పిచ్చిలేత్త క తప్పు నగ ఎక్కువుంటే అట్లే రెండుకు తక్కువుంటుంది
వాయిస్ క్లారిటిగుంది నాది
హ్మ్ తిన్నారా
తిన్లేదు తినాల ఇంగ
రూములనా బైట నా
ల్లో తినాలి మరి గ్యాస్ అయిపోయింది బెట్ వాళ్ళెళ్ళిపో కొక్ ఉల్లిగడ్టలు తెట్టి నాలుగు బండలు పెట్టి
ఆ అ
తాం ఉ
డీజిలు పోయి దా
ఆహా
ఆ అన్నం మొత్తం డీజిల్ డీజిల్ మొత్తం పొగ పొగ వాసనత్తాంది
వాయ్యె
ఒక్క జాగెట్టు కి నాలుగు వేల ఐదువందలు
ఆ దొరికిందా మరి గ్యాస్ ముందు
నాలుగు వేల ఐదువందల కండ్లు చూడు చ
ఆ
ఇప్పటిదాంకా మరి బండి విజయవాడ పోతుంది కొల్లాపురం ఫో ఫోర్ నైన్ కిలోమీటర్
వెళ్తున్నాదిప్పుడు వి జయవాడెళ్తారా
లేదు ను వెళ్తలేము కాకపోతే సూప్రైజర్ ప్రైవేట్ వెహికిల్ చే వా
అవునా
రేప్ దన్ జాబ్ ఆఫర్ లోనే ఉన్న
ఆ ఊహూ
అప్పుడు
పడుకోలే బాడుకుంటానది ఇగ అక్కడ బానే రష్ ఉంటద అండి అసలు
ఆ ఆ
ఎప్పటికి సౌండ్స్ రష్ మంది మాటలు బానే వినబడతాయి గ మంది ఉంటారు ఎప్పటికి అక్కడ అంట
బ ఇక్కడ నే ఎక్కడనే ఉన్నా వాళ్ళు దూరంలో ఉన్నారు చాలా
అవునా
నాది ఫోన్ ఛార్జింగ్ తక్కువ ఉంది అని చెప్పేసి నేను బ్లూటూత్ పెట్టేసుకున్నా.
ఆ హా ఇప్పుడేనా మీ టాస్ జేసుడు ఇదేనా ఫస్ట్
ఆ ఇప్పుడుకి ఒక
టూ త్రీ అయిపోయినయా
అవును అవును
ఆ ట్వంటీ కంప్లీట్ చేస్తే డబ్బులు పడుతయి. తొందరగా చేస్తే అయిపోతది.
దీనికి ఏమన్నా ఎగ్జమ్ బోనస్ గిట్లా ఏమైన ఉండదా హ్మ్ ఏవన్న బోనస్ ఫ్లాట్ ఉంటాది దీనికి కూడా
ఏమి ఉండదు మాట్లాడేదాన్ని బట్టి ఇత్తరు
అంటే ట్వం ఓన్లీ ట్వ మంత్లీ ట్వంటీ కాల్స్ ఆ డైలీనా
డైలీగా టాస్క్ వచ్చినప్పుడే. అది ఇప్పుడు ఈ టాస్క్ ఇంకో వన్డే డే, టుడేస్ లా మళ్ళీ కొత్త టాస్క్ వచ్చాదంట, ఈలోపే కంప్లీట్ చేసుకుంటే. అది మనం రిఫర్ చేసుకోవచ్చు.
ఫోన్ పే లింక్ ఎట్ల చేస్తావ్ దానికి
ఉంట పైన ఆడిట్ టాల్సింది అది సెట్టింగ్స్ లోకి పోతే మనం ఆదార్ నెంబర్ ఇవన్నీ అడుగుతారు. అందులో ఈ నెంబర్లు షేర్ చేస్ ప ఈ టాస్క్ అయిపోయినాక మళ్ళీ నెంబర్ యాడ్ చేసుకోండి ఫోన్ పేది.
ఊహూ
వీలుంటే. వెలుగు విస్తగానే గాను. కొండి ఎందుకంటే ఆమె కొంచెం ఆ అందరికీ ఏమంటారు. అడ్వా అడ్వైస్ ఇతారు కదా
అవును
అవన్నీ తెలిసి ఉంటాయి మాకు ఇప్పు ఇప్పుడు కొంటాం. మాకు ఏం తెల్తలే ఇలా.
హలో విజిత గారి నెంబర్ మీకు ఐడియా ఉంద.
ఆ ఆ
అంటే నాకు చెప్పండి నేను కాంటాక్ట్ అవుతా.
ఆ తర్వాత చెప్తాను మామ మా
ఆ పాప ఆం తిన్నావా. ఆ కూర ఉండింది. మామ ఆ బా
మావా
ను
సప్పుడు చేయకు మావను హ అదొక్కటే వస్తాది ఇగ మళ్ళీ వేరే మాట రాధిక ఈ మధ్యననిమ్ కొన్ని కొని వాట్స్ వెళ్తా బయటిగానీ అ అర్థం కావట్లే ఏం చెప్పింది ఇ ఇంకా ఏం చేస్తాళ్ళు
హలో హలో హలో ఆ ఎప్పుడైనా పడతాం.
రేపు రంజామ్ మ మీ సార్ ఏమిస్తాడు ఇస్తా అంట స్పెషల్
రేపు రంజాన్ అయినా మా సార్ ఏమి ఇచ్చినా మేము తీసుకోం
ఎందుకో
మాకొద్దు
హు
వాళ్ళు రంజాన్ స్పెషల్ అని చెప్పేసి మద్యలో ఏదో కల్తీ చేస్తురంట.
ఆహా ఆహా తినేది కాకుండా ఏమన్నా ఆ డబ్బులు అయినా లే స్వీట్స్ ఏదన్న ఘట్నే సేమ్యా ఇత్తరు కదా చానా వరకు
డబ్బులు ఒక రూపాయి కూడా ఈడ పిసోడు
ఆ
హోటల్ బిల్ వంద రూపాయలు అడుగుతేనే ఈయడు.
ఆహా
రంజాన్ పండక్కి అది ఇది మర్యాద
ఆ ఛి
అ ఎక్కడ ఉన్నారు రిజిస్ట్రేషన్ లోపల ఏదన్న వర్క్ చేసుకుంటాం
హ వర్షమేమన్నా పడ్డదా అటు సైడ్ ఇటు సైడ్ మబ్బు పడతది ది వర్షం కొంచెం తుప్పుర పడ్దది అంతే
హామ్
హూమ్
ఈ రోజయితే ఏం లేదు. ఇప్పటివరకు అయితే లేదు. నిన్నమొన్న ఒక త్రీ డేస్ కంటిన్యూస్ గా వర్షం వర్షం పడ్డది. ఆగ మాగం అయింది కని
ఆ హే
హా
సరే సార్ కార్యకు మా ఫోన్ కాల్ మాట్లాడి ధన్యవాదాలు
ఓకే
హ్మ్ కట్ చేసి మళ్ళీ చేత్తా ఆగు